హలో
హలో
చెప్పురా
ఏం జేస్తున్నావ్
ఏముంది ఏ అన్నం తింటున్నా ఏం జేస్తున్నారు
మేమా ఎంలే ఖాళీ అయిపోయింద పెళ్లి పనులన్నీ
పెళ్లి పను లా స్టార్ట్ చేస్ వస్తున్నా ఎప్పుడు వస్తున్నారు మీరు
ఆ టుమారో రేపు వస్తాం
ఏ కాళ్లు పంచలేదట మీ అత్త మీ మాయ ఇంక లేరు ఎవరు ఎవ్వరు లేరు ఎట్లా పంచుతారు
ఇంకా ప్రింటింగ్ కాలేదంట నిన్ననే వెళ్ళరంట ఇవ్వడానికి ప్రింట్ చేయిస్తున్నాందంట ఇప్పుడే
అవునా
ఇంకో టూ త్రీ డేస్ లో అయిపోత అతే ఇంకా అంటే వాళ్ళన్న కోసం వెయిట్ చేస్తుండే వాళ్ళు అన్న వస్తే బట్టలు తీసుకు
మరి రావచ్చు అ అన్న పెళ్లికి వీడి ముందుండి మొత్తం మొత్తం తిరియను గానీ ఇప్పుడు మీరు రావడానికి పని చేసుకుంటా అంటాన్నారంట
ఆ వస్తున్నాడు రేపు వస్తాడంట
అ
అంటే అడ చేసేది ఏం లేదు కదా మేము వాళ్ళన్న వచ్చి అని ఆ చూస్త
ఆహా పైసలు ఎప్పుడు ఉండవు అనుకుంటా కదా
ఉండో మరి అయిపోతే ఖర్చులకి
హ
చిన్న వన్నా
తిన్లేంగా
రజ
కరయా చికెన్
ఐడస్నదా మార్నింగ్
తెలీదు ఎప్పుడైతు కానీ చూడు
అ
చికెన్ ఎట్లా ఉండుతారు
చికనా
మెల్లగా చెప్పు నాకు క్లారిటీకి అర్థమ్యనట్టు చెప్పి ఇందాకే తెచ్చిండు
అస్టు చ ఇ మీరు కడు తరా స్కుంరా
ఆ వాష్ చేస్తాం హీట్ వాటర్ లో
ఓకే వాష్ చేసి పక్కన పెట్టి ఆయిల్ పోయి
ఆ ఆయిల్ పోసి జీరకాయ వేసి ఆ ఆయిల్ ఆ జీలక్ర వేసి ఆ మిన తర్వాత ఆ
ఆనియన్స్ బ్రౌన్ కలర్ లోకి వస్తాయి
ఆ
తర్వాత అదన్నీ పసుపు పే
ఆ పసుపు పస్బుక్ పసుపు ముందే ఏస్తే చికెన్ ఉడకదనుకుంట కదా
ఉడుకుతది ఎస్తేనే ఆ ఫస్ట్ ఏస్తేనే ముక్కకు పడుతది
ఆ
ఏసిన తర్వాత అల్లం ఎయ్యి మరింత స్మెల్ రా కుండా
ఆ
కల్పు అల్లం వాసన పోయే అంత సేపు కల్పు
మ్ కల్పాలి
కల్పిన తర్వాత చికెన్ ఏసి మూత పెట్టేసెయి
ఆ ఇంకా
తది. ఉడుకుతది ఉడుకుతది కలర్ చేంజ్ తది
ఆ
చేంజ్ అయిన తర్వాతకి ఒకసారి ఓపెన్ చేసి చూడు
మ్ తర్వాత
తర్వాతా కరము
అప్పుడే టమాటోలు లొద్దా
అవును కదా టమాటాల్ మర్చిపోయినా మీర్ ఎస్సుకుంటర్ కదా
ఆ అంటే ఫ్రై కాదు కదా అ ఏమి
టమాటల్ ఏసి ఉప్పేయి మళ్ళకాసేపు మూత పెట్టు అయి ఉడు తే అది చికెన్ కల్పి ఉడుకుతయి మొత్తం మిక్స్ అయితది.
ఆ ఉడ్కిన్ తర్వాత కారం ఏసి కొద్సేప్ మరగనిచ్చి తర్వాత మసాలా అదే వాటర్ పోస్ మరగనిచ్చి కొంచం మసాలా ఎస్తే అయిపోతదా
అయిపోదు కొత్తిమీర గుడా ఎయ్యాల లాస్ట్లా
మర్చిపోయిన
దాంట్లో ఒక్క నిమ్మకాయ్ పిండుకోండి బాగుంటది
కానీ మనం చేసింది వేరేలాగుంటది పెళ్ళిళ్ళల చేసింది వేరేలాగుంటది ఎందుకని మసాలా వేరు కదా
ఎటు పోయిండు అన్న
ఆ
అన్నయ ఎటు పోయిండు వెళ్ళలేదా
లే డీజిల్ లేద్ అసలు ఇక్కడ పెట్రోలన్నీ బంకులనన్నీ క్లోజ్ అయిపోయినయి కదా
అవును కదా డీజిల్ వస్తలేదన్ రావ డీజిల్ రాకపోతే ఎట్లా నడుస్తాయి అస్
అందర్ అందర్ రేమో ముందు తెచ్చుకొని పెట్టుకున్నారు, మా ఆయనకి నిద్ర వచ్చి అట్నే వండుకున్ తెచ్చుకోలే.
అదేం లేదు ఒక వన్ డే టూ డేస్ చూస్తారు, తరువాతకి ఇస్తార్ లేదంటే లేని ది ఎట్లా ఉంటది, అసలు ఏమైనా నడుస్తాయా.
అవును నిన్ననే అక్క వాళ్ళు వర్క్ చేసుకుొని వచ్చేటప్పుడు, అంట లెవెన్కి నుంచి ఉంటే ట్వెల్వ్ థర్టీ అయిందంట, ఆటో వచ్చేసరికి ఏ ఆటో కూడా రావట్లేదంట.
అవునన్ ఇంకా మా సామాన్లు హైదరాబాద్ లో ఉన్నాయి అక్కడ నుండి ఇక్కడ షిఫ్ట్ చేయాలంటే ఎంత అడుగుతారో ఏమో డీజిల్ కోసం
ఆ అమ్మా అసలు బానే తీసుకుంటారు
అప్పుడు ఫైవ్ థౌజండ్ తీసుకొని పెరుక్క నుండి అక్కడికి
ఇప్పుడు టెన్ అయితే ఈజీగా
ఆ
రేట్ కూడా పెరుగుతుదట ఒకవేళ ఓపెన్ అయినా కూడా రేట్ పెరుగ్
ఏమో వస్తమో రామో తెలదు ఒక అమ్ముల్ కోసం రావాలన్ పిస్తుంది అక్కడ ఎవ్వరు లేరు ఒకదానా ఇబ్బంది పడతాన, మళ్ళీ ఇక్కడికి వస్తే వర్క్ ఫస్ నుండి స్టార్ట్ చేయాలి అక్కడైతే ఆండ్రు అయిందంటడి వర్క్ మన్న నే.
అ జో
చూస్తానం అమ్మున్ మంచిగా ఉంటే పోతా అనుకుంటాను అక్కడికి కానీ అక్కడ ఎవ్వరులేరు ఒక్కదనే ఉన్నా ఎత్తుకోడానికి ఇబ్బంది అవుతంది, అన్నం తిందామన్నా, బయటకి పోదామన్నా, షాప్కి వెళ్దామన్నా, కూడా ఎత్తుకనింట వాళ్ళు ఎవ్వరులేరు ఎత్తుకొని వెళ్ళాల్సి వస్తాంది.
అయ్యో
అన్నీ కనానే టడు కొద్దా ఇక్కడే షిఫ్ట్ అయితర్ వర్క్ చేద్దాం అన్ అనుకుంటాను కానీ ఇక్కడికి వర్క్ అయితే మళ్ళీ, ఫస్ట్ నుండి అందరు కొత్తగా పరిచయం చేసుకోవాలా నెంబర్స్ ఇయ్యాలా.
లేట్ అయితది అట్లా కుదరదు ఆడికే పోండి కుదుర్తే
అ
లేదంటే ఇటో వచ్చేయండి
ఆటర్ ఆడాట
అమ్మో ఎందుకమ్మ
అందరు ఉన్న దగ్గర ఉండద్దు సపరేట్గా ఉండాల అంట్
అబ్బో ఇంకా అందరుూ ఒక దగ్గర ఉంటేనే మంచిగా ఎటన వెళ్ళనికైనా ఎక్కడైనా ఉండనికైనా మస్తు కుదురుతది ఇంకా.
అవున్ అనుకో గాని ఆయన అట్లా లేట్ లేర్ కదా అప్పటి నుంచి సింగిల్ సింగిల్గా ఉండు ఉండి
ఇప్పుడు కూడా అదే కావాలనుకుంటాడు
హ్మ్ అంతే ఏమో ఆ ఆ ఆయన ఉండేది కాక నన్ను కూడా ఉంచుతుండు ఆ
మ్మ్ నీవ్ ఉండవుగా అట్లా
ఉండనులేగాని తప్పదు కదా
అవువునగా ఎప్పుడైనా ఎక్కడికనా తీసుకెళ్ళిడా
వెళ్ళిన అదేదో చెరువు అంట ఏం జరువత్ అంత క్లారిటీ చ్చరు సరు ఆహా
ఆ
ఇక్కడికి వెళ్ళినా స్టార్టింగ్ బానే అనిపించింది అసలు ప్రశాంతంగా ఉంది
హమ్ మ్ ఒకటి ఫోటో ప్రొఫైల్ పెట్టి చూసిన పోయిన కొత్తలా మీరు
అవును అది అక్కడే అది షాపింగ్ మా మళ్ శారీ కట్టుకున దిగింది డ్రెస్ వేసుకుందమ ఇక్కడ పార్
షాపింగ్ మాల్ గళ్ళరా
అసలు అదయితే మామూలు పెద్ద వెళ్ళలు అసలు ఎప్పుడు చూడలేదు అన్ని ఐటమ్స్ అన్ని అందులో ఉన్నాయి మనకు కావాల్సిన ఫుడ్ ఉంది డ్రెస్సెస్ ఉన్నాయి అన్ని అన్ని మొత్తం మనం అక్కడక్కడ తిరిగి తెచ్చుకొని పో ఒక్క షాపింగ్ మాల్కి వెళ్తే అన్ని తెచ్చుకోవచ్చు
మరి అట్లాంటి వాడి దగ్గరకే వెళ్ళాలిళ్తే
మొత్తం తిగిన వామ్మా అది తిగసరికి కాల గుజిన అనుకో
మరిది గుంజావా తిరుగుతుంటే
అదేంటిది అదేంటి లిఫ్ట్ లిఫ్ట్ పేర ఏంటిది
హమ్ ఏ ఏమ ఏమో
ఏ ఇట్లా మన నార్మల్ పైక ఎళ్లాలిఫట్గాకు మెడ్ల బింద ఎ ఇది ఉండదా
తెలుసు తెలుసు నేను కూడా ఎక్కిన ఉన్నా
దాని పేరు తెలియదా
తెల
దన్ లైఫ్ ట్టాన ఏదో అండర్లేగాని అది నాక ఎక్కనీకి రాలి అప్పుడు ఎక్కిన సికిందన వాళ్ళు అకే ఎక్క ఎక్కుంది అక్క క అలవాటు అయింది కాబట్టి న అంతే ఒకసారి ఎక్కించిది
హమ్
కొత్త ఎప్పుడ ఎక్కలేకట్టి అప్పుడు భయపడ్డావు సెకండ్ టైం ఇక్కడ ఇక్కడికి వెళ్ళ ను షాపింగ్ మాల్కి అదేక ఎంట రా నాక భయ భయంద నిం ఇంద మడుతనవ ఎంకా నను భయపడతాన్నా ఇక్కడ నేను రాన్నా న చేయ పట్టుకోండి చేయి పట్టుకున్నాక ఎక్కనంటే లేమట్టిండు ఆయన ఎక్కింకు కదా తర్వాత దింపిండు అదే అవే ఎక్కడు దిగుడు ఎక్కడు దిగుడు అక్కడనే అలవాటు అయిపోయింది ఒక టెన్ టైమ్స్ ఎక్కి దిగిన అంటే వేరే వేరే దగ్గరికి వెళ్ళాలి కదా ఫ్లోర్లు చాలా ఉన్నాయి వామ్మా
మేము కూడా మొన్న అక్క వాళ్ళ తో కలిసి వెళ్లిన
బాగున్నాయి కానీ కాస్ట్ అయితే వామ్మో ఫుల్ ఉన్నాయి
శివరాత్రయా శివరాత్రేనా ఆ రోజు ఆ శివరాత్రి రోజే జాగరం జాగారం వాళ్ళు ఉన్నారని మూవీకి వెళ్దామని వెళ్లినాం
ఉమ్ చెప్పిరుగ
ఆ
అక్క కూడా ఇప్పుడు డ్యాన్స్ చేసిందాంట వీడియో తీసి పెట్టిరు
ఆ అక్కడ కొంచెం స్టేజ్ ఉండింది ముందు శివరాత్రి కదా ఆ రోజు స్పెషల్గా పెట్టింది స్టేజ్
ఉమ్
పాటలు పెడతా అంటే వీడు డ్యాన్స్ చేస్తాండు కదా అసలు ఒకటి
బాన్నాయి వీడియోలు పెట్టిరు
ఇంకా ఫొటోస్ అక్కడ ఆయన ఇంకా మంచిగా వాటర్ వస్తాన్నయి ఆడ నిలబడి మంచిగా దిగినం ఫోటోలు
అవును చూసి నాకు రసలి పెట్టుకున్నారు మ్యారేజ్ స్టోరీ పెట్లే ఎందుకు
ఇంట్రెస్ట్ లేదు అని పెట్లే
ఎందుకు
ఫో ఫోటోలు మంచి తీయలే ఎవరు
ఒక్కటి కూడా మారాలేదా
రాలే ఆ కెమెరా మేన్ దింపిండలే మంచిగలే గాని ఆయన పంపియడానికి కొంచెం లేట్ అయితదిని చెప్పిండ్రు
కేక్ కటింగ్ చేసినప్పుడు తింటలేదా
కేక్ కటింగ్ అంటే అసలు మీ అన్న పక్కనే ఉండట్లే కేక్ కటింగ్ అప్పుడు నువ్వే తిన్పి నువ్వే తినిపి అన్నన్ను నా దగ్గర నుంచి వెళిపోతాను నా దగ్గరనే ఉండట్లే
అత్త మామయ్య బానే ఉన్నారు కదా
ఆ ఆ వాళ్ళు మంచిగ ఉన్నారు
మరియాకేమైంది
ఏమో ఏ ఏంటిది ఇగ ఎల్లిపోయిండు నాకు ఏమో ఏం పుట్టింద నాకు తెలియదు గాని
ఉ
పెనపక్కకి నేను ఇ నేను ఒకదాన్నే వాళ్ళకు చిన్నోళ్ళకి కేక్ ఇచ్చుకుంటా తంస పూసుకుంటే నేనే ఉన్నా అసలు మాత్రం పట్టించుకోవాలి ఏము గడ నిల్వన్నికిమి
కొంతమంది అయితే ఎట్లా అసలు సెలబ్రేట్ చేసుకుంటా మంచిగా
ఆ
మంచి పిస్ దిగుతారు రీల్స్ తీసుకుంటారుమ్మా కేక్ కటింగ్ ఇంకా చేసుకుంటే చేసుకుంటారు
మస్తు ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కొంతమంది అయితే మాన వాళ్ళే ఉంటారు ఇట్లా
హ
సరేలే
సరే మరి కాళగా ఉన్నప్పుడు కాళ చే ఆ
హలో
కల
సరేలేమ్ మరి
సరే బాయ్
బాయ్